అక్కా
ఆ ఇన బడతాంది రా
ఉ ఎంజెత్తాన్నావ్
ఏ ఓ నేను మూడు రోజుల క నుంచి కెనరా బ్యాంకు పుస్తకం కోసం దోవలాడతన్న
ఊ
ఇంగ నా వల్ల సందు సందు చూడడము ఎందుకులే అని ఇంగ బీర్వా సెల్ఫులన్నీ సద్ కుంటు వొచ్చిన
దొరికిందా
దొరకలేదు ఇంకా ఇంగొగది ఒకటి ఉన్నది ఇంగొకటి నేను ఎవ కి ఈను నా కొడుకు నేను ఒఓ రోజ బ్యాంకి పొయొచ్చినాం
హా
అదే గుర్తుంటాంది నాకెంతసేపటి సంక్రాంతి అప్పుడు ఆ తర్వాత గుర్తే రావట్లేదు నాకెం ఎంత సేపటికి మైండ్ కి యాడో వెట్
మరి ఆయన బ్యాగులో గిట్ల ఏసుకుపొయోన్నొ సూడు అడగయిపోయినావ్
ఏ హ వాడు బ్యాగులో ఎసుకుపోలెగాని ఇంతవరకు తొరకతలేదు ఇక బీర్వా సెల్ఫు లు అన్నీ సర్దినా ఒక ఫ్రిడ్జ్ ఫ్రిజ్ ఒకటి పైన ఒకటి ఉన్నది గదొక్కటి సర్దుతే అయిపోతుంది లే అని చదువుదామని
ఉ తిన్నవా
ఆ తిన్నారా పొద్దున టిఫిన్ చేసినా ఇంక అన్నం దినాలి ఇగ
ఊహు అమ్ముళేం జేత్తా
అమ్ములు ఇగ టీవీ జూత్తాంది రాజెక్కకు రాజెక్క కాడికి బొయొచ్చింది గారెలు జేసింది అన్ త కొస్సేపు వొత్తొచ్చింది
ఎవరు
రాది కక్క
ఆహా గారేలు జేసిందా తమ్ముడు వచ్చిండన
ఆ గారెలు చక్రాలు ఏమో పిల్లలు ఉన్నారు గద తిన్ డానికి టైం పాస్కి
ఊహు
ఏ అయొ కిలో అయొ కిలో చేసినట్టున్నది
ఆహా
పిల రెండు కిలోళు పిల్లలు టైం పాస్ తిండానికి చేసినట్టుంది
ఊ
అమ్ములు ఉంది గదా ఎట్లా రమ్మంటె పొయింది గదు ఇంతకు ముందె వచ్చింది
కూరేంది
కూర కారం పచ్చడి జేసినా
ఊహు
ఓ కురేందో టమాటాలు మొన్న పాలకూర దీసుకున్నాను టమాటా ని పాలకుర వొండిన మళ్ళ పాలకూర వండితే ఏం బాగుంటుందని
ఊమ్
ఇ కారం పచ్చడి చేస్తి
అయిపోతాయ అక్క మిరపకాయాలు ఇగా
మీ అన్న పెట్టని పెడితే అయిపోగానే మీ అన్న వద్దని ఆపిండు గదా కాయలు పచ్చి పచ్చి బాగున్నాయి రాలతాన్నాయ్ అంటాండు ఎంతసేపటికి అయ్యాక రాలత కదా ఇంట లేదు ఆయన ఇష్టం
ఊహు
ఈ వచ్చే నెల పదో తారీఖు దాకా పడుతది
వామ్మో
అదే మంది అదే మంది కాబట్టి ఎక్కువ పెట్టుకుంటే రెండు రోజులల్లో అయేపోతది
మ్మ్ హ్
అంటే ఇగా మళ్ళీ ఈ గోశెటప్పుడు ఇప్పుడు కింద పైన కాయ ఉందిగా కొద్దిగా
పచ్చకాయా
ఆ అది కూడా పండుతది అది గూడా కోపిత్తా పండ్లు అయిపోతయి మొత్తం అందరు వచ్చి నన్ను పదవ తారీకు పదిహేను తారీఖు వరకు పడుతాయి
మ్మ్ హ్హ్
ఆదే జనం పెట్టి ఇగా
మ్హ్హ్
వాళ్లు వేరే వాళ్ళు ఎందుకు లే అంటాళ్లు ఇంగా పదో తారీఖు వరకు పదో తారీఖు అయిపోతది ఇగా ఇంకా మళ్ళీ వేరే వాళ్ళ మధ్యలో అటు ఇటు కాకుండా పెట్టుడు మళ్ళీ ఇబ్బంది కదారా వాళ్ళ ఒడ్లు మేం పోయిన అంటే ఇగా పెడుతడు కావచ్చు పెట్టుకోమంటే కొత్తంటే అయిద్ది
అంతేలే
వత్తాన్రు పదిహేడు మంది పద్దెనిమిది మందిదాకా వత్తాన్రు
ఆహా
రెండో కొత కూడా ఉంటది కదా రెండో తారీఖు కూడా టైం పడుతుంది తేజ కి కలువ బట్టి ఎవరు పోయిన్రు మరి మీరు ఇయ్యాల
సర్లాక్క కే అక్క గేడింగ్
గెడింగ్ చేత
మ్మ్ హ్
అయిపోయి ఇంటికి వచ్చిన్రా మరి
ఆ ఆరు గంటలకే పోయినం కదా ఇయ్యాలా
ఆరింటికే పోయన్రా ఆరింటికి పోయి పన్నెండు ఇంటికి తింగల పాటు పోయట్లే
అంటే గేడంగ్ లా పండువున్నదని అన్నం తిన్న కాంచెల్లి సింగల్పాటి పోసినం
ఆహా
అయితే మంచినే కాసిందక్క మంచిగానే ఉన్నది
పండ్లు ఉన్నాయా
వర్గాలు
గలవు
కింది పక్క కాలేదు పైన ఫస్ట్ పడ్డయ్ అయినయ్ గడ్డ మీద
గడ్డ మీద అయినయా ఆ
తనవా
ఊడ్చుడే గానీ లేట్ అయితదిరా
ఎందుకు
ఇంకా పొద్దున్నే కదా దులుపడం ఛీ కడగడం చేయ ముందు రోజు కడగ బుద్ది కాదు
కొంచెం పెందలాకాడ లేవరాదు
ఆ లేసినా అదే టైమ్ అయితది తొమ్మిది పదైతది
తొమ్మిది పది అంటే ఇగ పది గంటల వరకు పోదాం రా తొమ్మిదిన్నర వరకు పోదాం
తొమ్మిదిన్నరవరకు చూడాలి ఇగా మీ అన్న నిద్ర పోయే దాన్ని బట్టి మా అమ్మ అనుకునే దాన్ని బట్టి ఇక
మ్మ్ అమ్ములు ఉండే కదా చెరొక్క పని చేసుకోన్రి
ఇంగ చేసిన అదే తొమ్మి పా అందుకే ఆ మూన్నది కాబట్టే పది అయితది అంటన్న గది లేపోతే ప పన్నెండు అయితది
అదే గ్రీన్ కలర్ చీర టా
గ్రీన్ కలర్ చీర
ఉమ్
ఆ ఉన్నదిగా ఆరోజ్ కట్టకచుకున్న పెద్ద అంచ్ ఒకటి
ఆ రో గుడి క్ గటకచ్చినపు డు గ్రీన్ కలిసింది కదా నీకుందా ఇలా మాకు భజన తీసుకున్నా నువ్వు తీసుకోవలే కదా
నేను తీసుకోలే అందుకే ఈసారి తీసుకుంటే ఏమో ఒక చీర తీసుకుందాలే అనుకున్నా పనులో పని ఇట్లాన్ టికి పనికోత్తలేే తక్కువనని అనుకున్నా ఈ సారి తీసుకో మన్నారుగా
ఈసారి తీసక పోరంటా
ఉమ్ గదే గయితే ఇంగ రేపే ఆ గ్రీన్ గడ్ తగా
ఆ రోజు కలిసింది మంచిగానే కలిసింది కానీ కొంచెం పట్టు సీర కట్టు ఆ అది కట్టుకో పట్టు సీర
ఉమ్ పట్టు చీరకయితే అంచే వచ్చింది కదా పెద్దది మేరునన్ చ్చు
ఉమ్
పొద్దుగాలతున్నా అది కడతా మీతో పాటఅయితే లేట్ అయితే వేరే చీర కడతా
కట్టుకో ఏమైతన్ ది ఆడ కూర్చుంటప్పుడుైనా కూర్చుంటాం గా అందరం
ఉమ్ కూర్చుంటంలే గాని
మరి ఇద్దరు ఉన్నారు పదిన్నర వరకు పదింటి వరకు పని చేసుకొని రాలేర అమ్మా
ఇద్దరు అయితే కూలొడొత్తాడు కద అన్నం వండాలె పంపియాలే కులోల్లా అన్నం కూర
ఆ అయ్య ల ఆరు గ ఆళ్ ఏడు గంట రేపు అందరు ఏడుగా గంటలకే ఎత్రంటా కూలోళ్ళు
ఆరు గంట్లకే వత్తరన్ గ పన్నెండు వరు పోతరిగ
ఇగ నువ్ పెందుగంటే పని చేసుకోవాల్నె ఇంకేన్ ది ఆ పనిల పని ఇది కూడా చేసుకో
అదే చేద్దామ్ ట్రై చేత్తా కానీ ఒక్కోక్ సారి లేట్ అయిత పావ్ గంట అటుఇటు వత్తం మీ ఎనకాలగ సైరే డానికి
ఎలాగో అందరు అందరు పోతే కొ మంచిగా అనిపిత్తది దని గుడికాడికి
వచ్చుడేలే గాని లేట్ అయితది అదే జెప్పేది పనిని బట్టి
ఉమ్మ్
ఈ తిన్నారమరి
తి తిన్లేదక్క ఇందకనే వచ్చినమ్ ఇంగా పనైయ్ గ సా వన్ టయ్ అన్న అంటే పొద్దున్న టీఫిన్ చేసినా ఇగ గు ర్సే గురువారం కదా
ఆ
కో పోద్దె
ఉమ్ హు పొద్దున ఉప్మా తిన్న
సాయంత్ర మ్ అన్నమ్ తింట
సాయంత్రం అన్నం తింటవా
ఉమ్
నా దెల్స్ అమ్ములోలు ఫోన్ జేయ్ పోయ్ పోయ్ పోయో చ్చినవా ఫోన్ చేసినావ
మొన్న ఎగ్జామ్ అప్పుడు వోయి వచ్చిన గానీ ఇంగ ఈ రెండ్రోజులు ఎగ్జమ్ లేదు కద మళ్ళా రే ఎల్లుండి ఉన్నదక్క శనివారం
ఎల్లుండేనా ఇంగ
రేపు లేదు ఇక ఎల్లుంటున్నది రేపు పోతా
రేప్ పోత
ఊ చూసత్
ఆ
ఊ
సరే అమూల్ టీవీ చూస్తుంది వచ్చింది ఇప్పుడే నాకుసం వచ్చినట్లున్నది.
ఏ కవిత అక్క
అంగణవాణి కవిత అక్క
ఎందుకో
వాటిగానే జగిర బోగానే డబ్బులు ఇయల జాగిట్లేకి జాకెట్లు కుడితే పైసల్ ఇయాల్న
ఆ
అందుకని వచ్చినట్లున్నదిటు మూడికి పోయినాదిగా మున్నడాకలేదు అదురుపా
ఊ
ఎప్పుడో వచ్చి పలకరించట త్ వచ్చింది
ఊహా
అ స ఇతారు
అంటే ఆ పైసలు ఇయాల్న నువ్వు
ఐదుందాలుయలరా ఎక్కువ ఇచ్చేదిలేదు కానీ వాళ్ళ జాకెట్లు కుచ్చిన వాళ లాంగా తీసుకున్నా లుగీ తీసుకున్న మీ అన్నకి
నువ్వు జాకెట్టు ఫంకని చెత్తావా అంత మందం గుట్టదా
అయ్యో ఎతునే పాపమా కుుట్లు అన్నపోతే తకున వేసుడు అది ఇది ఎతుది అంత మంది హెల్ప్ చేతనే వుంటనక్క జాగప్పు కుట్లు ఏమియంటి ఏసిస్తాది.
అదే అదే చేపలు తీసిందా ఇప్పుడు
తీయలే యుతనే పోన్ ఫన్ మాట్లాడదావని
ఫోన్ చేతంద
లేద వచ్చింది కవితక్క ఇంటికి
ఊహు వాడు మా ఒక పుటబర్లేము
ఆ ఒక పూట పడేగలిగా మధ్యాహ్నం వరకు
ఆ
అదిలా అంధ్రా చ రావుషా పూర్ణ దర్గ కళ్యాణ కళ్యాణి కూడా వచ్చినే ఉష కూడా వచ్చిన తెగంటి
అందరు వచ్చిలు
నగరచ్చర అదే ఆస్పిటల్ అమ్ ఎగ్జామ్స్ అయిపోతేయిపో కళ్యాణ్ హాస్కల్యి పోదామండి అప్పుడు పోస్చారు మార్కి ఎలర్జీలత్తా అంది
అవును ఆవు సిర్సిల్లకు
ఆ నాక ఒక్కదానికి బూడాల అట్లే ఇప్పుడు బూడ కదదుర మనుమకొండ అయితే చేసుకోగలుగుచ్చు
అవును ఈ వతాన మరి
ఆ స్మైలీ ఎగ్జామ్ అయిపోయాక తీసుకుపోతా అంటున్నది
ఆ ఏ పోరాదు మారప ఇధరు కల్సి
ఆ అదే సుతాన్నా మనవళ మామే కొడు ప్పుడు పోయిచ్చ
తగ్గిందంటన
తగ్గిందట కొది ఆయన ఒకసారి ఈ లే ఎక్కడ దీపించ అక్కడ చూపించుకొని చూపించుకొని వేరే అదయిపోతారు
హ్మ్మ్
హ్మ్మ్
వినోద తె తీప్పిందింట వినోద తె తీసుకు పయిందింట
ఆ రౌన పిన్న మున్నిి మున్నిి పోయింది ఫస్ట్ ఆ మున్నికి ఐదు యే వాళ్ళ రాజపేట అక్కడేదా మీ ఇంటికాడమె
ఆ మచ్చేద పిన్నీ
అలా పిండి తీసుకపోతే మునికి తగ్గింది
ఆ
మున్ని తగ్గినక వినద పిన్నికును ఇంకెవరిక అయింది చిర దానికి మున్ని బిడ్డకు అయింది
హ్మ్మ్
తగ్గింది యాసికుూను వాళ్ళకు
ఆ
కీర్తనకు కూడా బాగా ఏందంటే అడిగి గోదం తగ్గుతుంది అంటే ఇంకా ఆ రోజు వినోద పిండి కళ్యాణ వీళ్ళందరుూ పోయిరు మరి కీర్తన తగ వచ్చు అందుక మళ్ళా తీసుక పోతాను
ఆహా లేదు తగ్గంది కానీ మనండ సర్దివికున్నాామన్నారు తగని ఖచ్చితంగా తీసుకురాం మ ఇన్ని రోజులు అయినా తీసుకపోలే ఇన్ని రోజుల నుంచి తీసుకుపోలేదు మళ్ళ ఇబ్బంది అయింది కంట మంచిగా తీసుకోపోతా అంటారు
ఆ ఒక సరీ అ నల మచ్చలు పోతాయి ఏమో ఇట్లా మచ్చలయినయి అక్క ఆమెకు
నల్లని మచ్చలు
అంటే ఎలర్జీ అయ్యి దాని మచ్చలు పోతలవేమో అందుకే మళ్ళా తీసుకోవచ్చ
అదే రమ్మని ఖచ్చితంగాన్నా అంటే రెండుసార్లు రమ్మనుంటే అందుకే మా నవీ చర్మం దల పెడతాను ఎండ ఎండ పోల పడితే ఇంక ఎక్కువవుతాను అ కి నీడకే ఉంటా ఇట్లనే ఉంటా అ ఈ మంత్ ఇంక ఎక్కువయంది
ఇక అచ్చనే ఎలా పది అచ్చనే ఎలా పదమూడు తారీఖ అత్తారు
ఆ అప్పుడే పోదాంిక పది రోజుల కోసం మళ్ళా దీప చం కడిగిపోతే వేలు వేలు రాత్రడి
అందుకే అడిగా సరార టైమ్ అయింది కుట్కోగా ఆ